గుడ్ ఈవినింగ్ సార్
వేరి గుడ్ ఈవినింగ్
బాగున్నారా సార్
బాగున్నాండి మీరు ఎలా ఉన్నారండి
బాగున్నాం ఇంకా ఏంటి
చెప్పాలి విశేషాలు ఏమున్నాయ్ ఏం ది అయిపోయిందా డిన్నర్ కాలేదండి ఇంకా చేసుడె ఇంకా కాలేదు చెయాలిప్పుడు మీది అయింది కాలేదు కాలేదు మీది అయిందా మేడం
ఆ కాలేదండి
కాలేదా వెదరు చూడండి వర్షాకాలం కదా ఇప్పుడు సమ్మర్ వెళ్ళి వర్షం తలిగింది కదా దానివల్ల ఎట్లా ఉన్నదంటే మ్యారేడ్ అండి
మ్యారీడా నేను కూడా మ్యారీడ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు
ఊ మ్యారిడు నాది ఇద్దరు ముగ్గు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆడపిల్ల ఉన్నది ఉ
అరె రె రె ముగ్గురా సార్
అవునండి ముగ్గురండి మీ కండి
ఆ ఇద్దరు ఒక పాప ఒక బాబు
ఉ సార్ ఏం చేస్తారండి మీ
మా సార్ సూపర్వైజర్ అండి ఎలక్ట్రికల్ ఆఫీస్
సూపర్ విసైరా ఎక్కడా అండి లోక లేనా
ఎలక్ట్రికల్ ఆఫీస్ లోకలే
ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటెనా మీరు హౌస్ వైఫ్నా
నేను హౌస్ వైఫ్ అండి
ఇంకా చెప్పండి ఏం విశేషాలు ఏ
ఇంకా ఏం చేసారు ఈ రోజు డిన్నర్ కి
డిన్నర్ కి చికెన్ ఉందండి
చికెనా ఎక్కువ నాన్ వెజ్ తింటారండి
ఎక్కువ తిన అండి అప్పుడప్పుడు వారంలా టూ డేస్ త్రీ డేసు ఇట్లా నడుస్తూ ఉంట ఇష్టం ఎప్పుడు వస్తే అప్ తింట మీరేం చేస్తుండండి
నేను చిక్కుడుకాయ చేశాను
చిక్కుడుకాయ ఇంకా ఇంకా చెప్పండి మోరం అయిపోయింది ఇప్పుడు మీకోచ్చేది ఎంది సంద్దలున్నయి కదా మీది
అవును ఇప్పుడు నాగ్పూర్ సందాలుంది కదా బట్ మేము వెళ్ళడం లేదు మా మా బ్రదర్ది మ్యారేజ్ ఉంది అదే రోజు
ఆ ఇక్కడ లోకలేన మేం
ఆ లోకలే ఏ మాబ్రోది మ్యారేజ్ ఉందియితే
ఆ
నేను కొంచెం వెళ్ళడం లేదు క్యాన్సల్ అయిపోయినా, చాలా బాగా జరుగుతది అక్కడ నాగపూర్లో.
ఆ లేదు మీ లోకల్లా తీయరా అండి సంధల్ తీస్తరుగా. ఏ కల్ తీస్ లోకల్లో సందల్ తీస్తరా. మీ ఆ లోకల్ల నుంచి కూడా తీస్తరు కదా.
ఆ ఇక్కడ తీస్తరు కదా వేరే కాలనీలు.
ఆ ఆ కొని మీ ఏరియా నుంచి ఏమన్నా తీస్తరా సందల్.
మా ఏరియాలో తీయరు, మా మమ్మీ వాళ్ళ ఏరియాలో చాలా బాగా తీస్తారు. మేము కూడా అక్కడికే వెళ్ళి చూస్తామండి.
అక్కడ ఎట్లా బాగా రష్ రష్ ఉంటదా అండి నాగ్ పూర్లా.
చాలా రష్ ఉంటది, చాలా బాగా జరుగుతది.
ఎప్పుడైనా వెళ్లింర్రా సందల్కి.
ఆ చాలా సార్లు వెళ్ళాము ఈసారే మిస్ అవుతున్నాం.
ఆ ఆ
మా బ్రదర్ది మ్యారేజ్ అని చెప్పాను కదా.
ఆ ఆ ఇయర్ ఇయర్ ఎళ్తరా లేదు ఎదైనా
లేదు అలా కాదు మా
అచ్చా వీలుని బట్టి ఎళ్తరు.
అవునండి ఈసారి వెళ్దాం అనుకున్నం బట్ మా బ్రదర్ ది మ్యారేజ్ ఫి క్స్ అయింది కదా.
ఆఆ ఆ
అంటే బిజీ ఉంటాం.
అట్లనా అండి ఏది మొహర్రం అ మొహరం అయిపోయింది, మొహరం మొహరంది మీది ఎక్కడన్నా వెళ్తరా మొహరం కి
మమ్మీ వాళ్ళకి ఓనో అది ఏమంటరు ఊరు ఉంది. మాకు ఊర్ల పీరీలు ఉన్నయి.
ఆహా
మాకిటు అత్తయ్య వాళ్ళకి లేదు మా మమ్మీ వాళ్ళక్ సైడ్ వాళ్ళకి సొంతూరు ఉంది.
ఆ
ఆసిఫాబాద్ లో మా బాబాయ్ వాళ్లదే అది.
అంటే అట్ ట్లా ఎట్లా అంటే పది రోజులు అక్కడికి వెళ్తారా లేదు ఏదైనా ఒక్క రోజు వెళ్తరా అండి.
లేదు ప్రతి ఇయర్ ఎళ్తాం మేము అటు టూ డేస్ ఎళ్తాం సిక్స్ కి ఎళ్తాం
హ్
మళ్ళీ వెళ్తే నైన్ కి కూడా వెళ్తాం. మా మమ్మీ వాళ్ళ ఊరికి అటు.
మమ్మీ వాళ్ళ ఊరికి ఉహ్
ఫాస్టింగ్ ఉంటాం నైన్ టెన్. అంటే టెన్త్ రోజు పాల శరబత్ బెల్లంది షర్బత్ చేసి బయట పంచేస్తం.
ఆహా
అంతే ఉంది మాకు మా మమ్మీ వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రాఫీస్ ఉంది అన్నీ చేస్తారు వాళ్ళు.
ఆ మీకు ఈ ఇల్లు ఇక్కడ లోకలేనా మీరు కాఘజ్ నగర్లే ఉంటరా
అవునండి.
ఈ సొంతిల్లా లేదు ఏమన్నా రెంటా ఎట్ల
మాక్ సొంత ఉందండి.
ఏమన్నా గవర్నమెంట్ది ఏమన్నా అచ్చిందండి మీకు ఇల్లు
అవునచ్చిందండి ఫ్రీ కరెంట్ అచ్చింది, రాషన్ కార్డ్ అయింది నాకు టెన్ ఇయర్స్ నుంచి రాషన్ కార్డ్ లేకుండే ఈ సీఎం రావడంతో నాకు రేషన్ కార్డ్ అయింది సార్.
ఇల్లు ఏమన్నచ్చిందా అండి ఇల్లు ఏమన్న
ఆ అలాంటి ఏం రాలేదండి మరి సెకండ్ లిస్ట్లో వస్తే వస్తదేమో మేబి
అప్లై అప్లై చేసింరా అండి మీరు
ఆ అప్లై చేసానండి.
హ్
నాకిప్పుడు రీసెంట్గా రేషన్ కార్డ్ సపరేట్ అయిందండి.
ఆహా అయిపోయిందా అండి మరి దాన్
ఆ అయిపొయిందండి.
దిమ్మరీస్ ఆ సపరేట్ చేయాలంటే మరి ఏం చేయబడతదండి ఆ మీరే చేస్ కున్నారా లేదు ఏమన్న గవర్నమెంట్ నుం
హ నేనే లేదండి నేనే తిరిగి మండల ఆఫీస్కెళ్ళి డిలీట్ చేపిచ్చి మళ్ళీ మీ సేవాకి అచ్చి అక్ క్కడ అప్లై చేస్తే బట్ టూ డేస్లో నాకు రాషన్ కార్డ్ అచ్చేసింది. అవునండి మళ్ళీ రాషన్ కార్డ్ సప్ అయిన తర్వాత మళ్ళీ మున్సిపాలిటీకెల్లి కరెంట్ జీరో చూపిచ్చాను.
అచ్చమ అచ్చ మన మండల్ ఆఫీస్కి వెళ్ళి మనద్ ఏమున్నా గుడా ఉన్ అల్ల ఉన్నోళ్ళనీక్ డిలీట్ చేసేయాల్ డిలీట్ చేసి మళ్ళ ఎట్ల అప్లై చేయాలండి.
డిలెట్ చేసిన వెం వెంబడే మళ్ళీ మీ సేవాకెళ్ళి అప్లై చేయాలి అప్లై చేసి మళ్ళీ మండలాఫీస్ కెళ్ళాలి.
ఆ
మండల్ ఆఫీస్కెళ్లి ఇవి ఫామ్స్ అక్కడ సబ్మిట్ చేయాలి.
ఆ
సిగ్నేచర్ చేపీయాలి.
హ్
అక్కడ ఫామ్ సబ్మిట్ అయినంక మనక్ ఇక్కడ ఆ మీసేవాల మనకొక టి రిసిప్ట్ ఇస్తార్ కదా ఆ రిసిప్ తోటి మనం ఒక టూ డేస్ తర్వాత చెక్ చేయాలి ప్రాసెసింగ్ అని వస్తే మళ్ళీ మనం కాల్ చేసి అడగవచ్చు ప్రాసెసింగ్ అని చూపిస్తుంది.
మ్
అది ఎక్కడ డియోఎస్ ఏదో ఆఫీస్లో పెండింగ్లో ఉన్ టే మళ్ళీ చేపిస్తే అది టూ డేస్లో అచ్చేసింది.
అచ్చ అచ్చ అచ్చ చ అది ఎన్ని రోజులైందండి మీది పని
టూ డేస్లో అయిపొయింది సార్ ఆ టూ డేస్లా మధ్యలా మధ్యల వారికి ఒక థౌజండ్ రూపీస్ ఇచ్చాన్
ఓకే అచ్చ అది తీసున్నా ఆ అచ్చా పనిర్ మీదతే కరెక్ట్ అయిపోయింది కదా మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి కదా అ
ఆ అన్ని కరెక్ట్ ఉన్నాయి
ఆహా
ఇంట్లో కూడా అయిపోయింది
ఆ మరి ఇట్లా ఇల్లు గురించి అప్లై చేయలే అండి మీరు ఇల్లు ఏమన్నా
ఇల్లు గురించి ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాలి ఇప్పుడే సపరేట్ అయింది కదా రాషన్ కార్డ్
ఆ ఆ అవును
ఇప్పుడు మళ్ళీ అప్లై చెయాలి
మళ్ళీ దీని గురించి ఇప్పుడు ఈ ఇల్లు అన్నా మనకు ప్లేన్నగా
ఆహ మొత్తానికి లేదని అప్లై చేయాలి
ఆ మొత్తానికి లేదంటే మనకి ప్లస్ అప్లై అయితది
అవును
మొత్తానికి ఏం లేదు మనకి ఏంటే ఇది అపాయింట్మెంట్ అయితే అయిపోయింది ఉ ఇప్పుడు ఉన్న ప్లేస్లే ఇక్కడన్నా ఇస్తారు కదా దానివల్ల ఏంది మీకు రా రావచ్చు లేదంటే మీ ఉన్న ఇల్లునే వాళ్ళ అమ్మలో మీ పేరు మీద తీసుకుంటే దానికి సెకండ్ బిల్ ఏమైతుది పేరు ఎక్కుతది మూడో రెండో విడతాఆనే ఉంటాయి కదా దానివల్ల మళ్ళా పేరు ఎక్కవచ్చు అండి మీది
అవునండి చేయాలి
మీ పిల్లగాండ్లు
బట్ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి రావడంతో కొన్ని పనులు మాత్రం అవుతున్నాయి
ఉ
ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి లేని రాషన్ కార్డ్ ఇప్పుడు అయింది మనకి
ఉ
కొన్ని రేవంత్ రెడ్డి వల్ల మనకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం బస్సు లో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆడవాళ్ళకి ఫ్రీ ఉంది బస్ మనం ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు
అవును ఆ అవునండి చాలా మంచిగా ఏం చేసింది పర్వలు
స్త్రీ అని కూడా ఒక టూ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారంటున్నారు
ఉ అది ఇంకా శాంక్షన్ కాలేద అనుకుంటా అండి
ఆహా మాటిచ్చారు కదా సార్ అయితది మా గ్రూప్ లో కూడా చెప్ప చెప్పారు కదా
ఉ హు అయితే అయితది
ఒక టూ మంత్స్ టైమ్ ఇచ్చారు కదా
అది కూడా అయితే ఓకే అండి ఆహా అది కూడా అయిపోతే లేడీస్ ఒక ప్రాబ్లమ్ ఏమి ఉండేది ట్వంటీ
అవును మా షాపింగ్ లకి మనకి ఒక ప్యాకెట్ మనీ లాగా ఉంటది
అవ్ లేడిస్ కు సప్రేట్ పార్టీ హ్మ్ మామ్ ప్యాకెట్ మన్యూం ఉంటది మంత్లీ మంత్లీది ఊ అది గూడా అయిపోతే మంచిగ ఉంటది అట్ అట్లేం లేదు గానీ ఇంకా ఏం మనా ప్లెస్సెస్ ఏమన్నా ఉన్నయా మీకూ భూముల్ గీముల్ ఏమన్నా
ఆ లేవండి మాకు ఓన్ హోమ్ ఉంది అంతే
ఓన్ హోమ్ ఉన్నది అదే చిన్నగ ఉన్నదా లే స్లాబ్ది ఉన్నదా అండి
లేదండి క్యాజువల్గ మాముల్గ ఉంది
ఊ క్యాజువల్ గా మ్యాగూ అంటే మరీ మీకూ చిన్న అంటే మీకు గవర్నమెంట్ నుంచి రావాల్ గదె మరి గవర్నమెంట్ నుంచి అప్లైచ్ చేయలేదా మీరూ వాళ్ళ ఎవ్వ అమ్మ పేరు మీద ఉన్న గూడ
అంటే చాలా ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇయ్యరు తక్కువ ప్లేస్ ఉంటే ఇస్తారు మాకు కొంచెం ముంగట చాలా ప్లేస్ ఉంది
ఊఉ ఉన్నా గూడ పర్వాలేద్ మీ కట్టేదెంతనే తీసుకుంటారు గదండి ఆళ్ ఎంత ప్లేస్ ఉన్నా గూడా మనం కట్టేదెంత చూపెడ్తే సాల్ హు దాని పకారమే ఇస్సడు అట్లేం లేదుగా
మాకు రూమ్స్ చిన్నగ ఉన్న గూడా ముంగట ప్లేస్ ఎక్కువ ఉంది
ఆ స ముంగట ప్లెస్స్ ఉన్న వల్ల రావచ్చు మీకు అస్సలే నీ అప్లై చేయలే మీలిగా మొత్తాని ఆ ఉ మీ ఏరియాలో ఎట్ల మీ మీ ఏరియా కౌన్సిలర్ అన్ని పనులు మంచిగ ఏస్సరా అండి
ఆ ఇప్పుడు ఎలక్షన్స్ టైమ్ అయితే చాలా కేర్ గా తిరిగారు చేశారు ఇప్పుడైతే కనబడడం లేదు ఇప్పుడు ఇస్తే ఆరేని నడుస్తుంది గదా
మీ ఏరియాలా మీ కౌన్సిలర్ ఇప్పుడూ ఈ ఏరియాకి ఎన్ని జేసిండండి ఈ ఇల్లూస్ ఏమన్న ఏసింద్ర
ఆ ఇప్పడ వరకైతే ఏమీ లేదు
ఊఉ సరే అండి
మీతో మాట్లాడినందు చాలా ధన్యవాదాలు
ధన్యవాదమే విలువైన టైంని మాకు కేటాయించినందుకు ధన్యవాదములండి సరే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి